ఆ తిన్నారా అండి
ఆ తిన్నామని మీరు తిన్నారా అండి ఆ బాగున్నాం అండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నాం అండి
ఏం కర్రీ చేసారండి
మేం బెండకాయ చేసినాం అండి
మేం కూడా బెండకాయ ఫ్రై అండి
ఇంకా అండి
అవునా
చెప్పండి అండి
బెండకాయ్ ఫ్రై ఇంట్లో బాగ్ హెల్త్ కి మంచి కదా అండి పిల్లలకు బ్రెయిన్ షార్ప్ ఉంటది కదా అండి
అయినా పిల్లలకి హెల్దీ ఫుడ్డే పెట్టల్ల అండి పాలు ఎగ్ విటమిన్స్ ఉన్న ఫుడ్ విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నవి పెడితేనే వాళ్ళు గూడా హెల్తీగా ఉంటారు యాక్టివ్ గా ఉంటారు
అవునా అండి ఇవ్వుడు పిల్లలు పాలు తాగరండి ఇంటరు గాని పాలు మాత్రం తాగరండి వాళ్లు అసలు ఎందుకొ పో
పాలల్లో బాగా ప్రోటీన్స్ ఉంటాయండి
నాకు ఉందండి బాగా తోటకూర పాలకు
అవి కంటి చూపు కూడా మంచిది దండి ఆకుకూరలు పిల్లలకి.
అదే అండి ఇంగ పిల్లలైతే తోటకురలు అంటేనే ఒక నాన్ వెెజ్ చెకెన్ టైప్ లో తిం కదా అండి తోట కూరలే బాగొస్తాయి తోట కూర మామొలుగ మరి వాళ్ళ కోసం
ప్రోటీన్స్ ఉన్న ఆహారం ఏయడం వల్ల కూడా వాళ్ళు మైండ్ గూడా చాలా చురుకుగా పని చేేస్తుంది అండి పిల్లలు అన్నింట్లలలో గూడ్ అన్నిటిలో ముందు ఉంటారు అండి మంచి మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్డే పెట్టాలి పిల్లలకి
అవునా
ఈ ఆకుకూరలు తినడం వల్ల కుడా కంటి చూపు కూడా బాగుంటది, ఇవ్వాళ్ళ శరీరం గుడా మంచిగా ఉంటు టదండి మళ్ళ చర్మం కూడా మంచి గా స్మూత్ గా ఉంట్ ఉంటదండి ఇలాంటివి, క్యారెట్స్ బీట్రూట్ ఇంక ఇలాంటి అయితే చాలా మంచిదండి క్యారేట్ బీట్రూట్ ముల్లంగి. ఈ భూమి నుంచి వచ్చే పంటలు ఉంటాయి చూడండి, ఈ భూమి నుంచి వచ్చే పంటలల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి.
ఉడుతుది లోపటి నుంచి అహ్ నేనే చెప్
ఉహు హ్మ్
నాన్ వెజ్ తిన్నప్పుడు కంపల్సరి ముల్లంగి తెచ్చుకుంట నే
నాన్ వెజ్ లో కూడా చికెన్ మటన్ టన్ లో కూడా ఉంటయి ఇవి. విటమిన్స్ గని మన మైండ్ ఎక్కువ షార్ప్ ఉంటదండి మైండ్ అంతా డెడికేట్ అయిపోతది ఉమ్.
నాలుక మందం ఐత, ది మొద్దు వారి పోతదని. ఎక్కువ నాన్ వెజ్ పెట్టద్దంటరండి. అ
ఆ చెప్పండి దా నీక విశాల
ఏం లేదండి పిల్లలు అన్నం తిన్నర్
మన్నట్ల శివరాత్రి జరిగింది గని. ఉపవాసం మది ఉన్నార శివరాత్రి
అవునండి ఉంటమండి, శివరాత్రికి ఉపవాసం ఉంటమండి. ఇంకా చెప్పాలి.
ఉమ్
అ ఏమండీ
ఆ
అ
యాడ ఉండవ్
ఎందుకు
కనిపిస్తలేదండి సరి ఆ చెప్పడండి
రాజస్ తంతతా బత రాజ ని కత్కం చెప్పు్ర డాార హలో
ఆ చెప్పండండి
ఆ చెప్ప చెప్పాలండి మీరే
అదేనండి విటమిన్స్ ప్రోటీన్స్ క్యాలరీస్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మనకు ఒక రోజుకి కావలసినంత పని చేయడానికి కావలసినంత శక్తి లభిస్తుందండి నార్మల్గా అయితే మనకు రెండు వేలు ఇలా నాలుగు వందల కిలో కేలరిలా శక్ ఉండాలండి రోజుకి కానీ మనం అంత కావాల్సినంత ఆహారం తీసుకోలేము కాబట్టి అందులో సగం ఎత్తయినా క్యాలరీలు ఉన్న ఫుడ్డు తీసుకోవాలండి మనం
పాప పడుకుందండి మంచిగా చల్లగా కూలర్ పెట్టి చినం గాలికి మంచిగా పడుకుందండి పాప
అవునండి ఎండలు బాగు
ఆవునండి మస్తు ఎండలు ఉన్నయి
చాల
ఆ ఏందండి
శివరాత్రికి వెళిండ్ర అండి ఈజగమ్ టెంపుల్
ఆ వెల్కమ్ అండి శివరాత్రికి ఫేమస్ బాగా ఇట్టది
జాతర అది జరుగుతుందండి మీ ఊట్లో మరి
చెప్పండి
జాతర జరుగుతుదా అండి మీ ఊర్లో
అవునండి జరుగు అ అ
శివుడికి ఏమేమి తీసుకెళ్తారండి మరి ఆ రోజు
తెలుగు ఇంకా అవి పూలు అంటేవి చూడండి అవి మ అవి అది పూలుంటారండి గౌరీశంకర్ పూలుక్గడ ఉంటే చూడండి ఆ పూలు తీసుకుని వెళ్తాం
దేవుడికి ఇష్టంగా
ఆ శివుని కృష్ణమే పోలీ మ కంపల్స మార్నింగ్ మడి ఈయల పిల్లలు మిస్ అయ్యు చలి ఉండేవారు అది కొంచెం చల్లగా వాతావరణం
ఆ హమ్
ఆవుకి వాడు పోలాండి
తసే పైనా పడపకుంటే మానే గలేస్త
నేస్త అండి కంపల్ నాన అడుకోల నా పక్కన వాళ్ళు వాడుకోవాలండి ఇద్దరుంతా ఎస్తాలనరు నేను చెప్పా కదండి మా ఇంటి ము అయ్యగారు ఉండనని అయ్యగారు మాకు పులిహోర పంపించిందిండి తింటున్నారు ఇప్పుడే
ఈ టైమ్ కు దిన డమ ఎంతా అండి
విప్పుడ ఏడి మండి మా అల్బాన్ ఇప్పుడు వేస్తారు డ్యూటీకి వెళ్ళి ఉంటున్న వాళ్ళి
ఇప్పుడు డైజెషన్ అవుతుంద అండి పిల్లలకి ఎన్నరి
అంటే మా పిల్లలకు డైజెస్న్ ఏదై న్న మ అర్ధరాత్రి సిన్న డజ చేసుకుంటా అండి ఉ
పర్లేదండి మరి ఆ